హలో, ఆ హలో.
వినిపిస్తుందా, అండి.
ఆ వినిపిస్తుందండి.
ఉమ్, ఇంకేంటండీ, చెప్పాలి.
చెప్పాలండి, మీరె ఇంకా.
చెప్పాలండి. మామేముంటాయ్. మిరే అంటే మీ ఊరి గురించి ఏదన్నా చెప్పండి
మా ఊరి గురించీ మా ఊర్లొ ఏమి ఉండదండి నార్మల్ చిన్న ఊరే మాది పెద్ద చెప్ పోనీకేం లేదు
మీ ఊర్లో ఏదనా అంటే స్పెషల్ ఏమైనా ఏమైనా ఉన్నాయా ఏమైన టెంపుల్స్ కానీ మీకు దగ్గరలో బాగా అంటే బాగా ఫేమస్ అయిన టెంపుల్స్ కనీ అట్ల ఏమైనా ఉన్నాయా
అ ఏంటండి
మీ దగ్ ఇక్కర ఫేమస్ అయిన టెంపుల్స్ ఏమన్నా ఫేమస్ గా ఉన్న టెంపుల్స్ ఏమన ఉన్నాయ అందరు
ఆ ఉందండి ఆ అంటే మా ఊరని కాదు కాని మాకు దగ్గర్ లో తిరుపతి ఉంటది తిరుపతి అయితే మంచి ఫేమస్ టెంపుల్ పుల మళ్ళీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది అవి రెండు బఫ్ ఫేమస్ అండి
హుమ్
మరి మీకు అండి
మాక్ దగ్గర్లో ఉన్నాయండి చుట్టుపక్కల సుబ్రహ్మణ్య స్వామి
ఊహుమ్
సో ఇంకా రెండు చోట్ల సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు దగ్గర్లో ఇంకా వెంకటేశ్వర స్వామి దుంది క్కన్ టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి ఇస్కాన్ అని ఉంది చుట్పక్కల పర్లేదండి బానే ఉన్నాయండి
ఉమ్ మీకు బాగా నచ్చిన ఒక టూరిస్ట్ ప్లేస్ ఏంటండి
ఆ అంటే ఫ్యూచర్ లో అయితే నేను స్విట్జర్లాండ్ ఇట్లా ట్రావెల్ చేయ్యాలనుకుంటున్నా వాళ్ళు మొత్తం ప్రెజెంట్ అయి అయితే ప్రెజెంట్ అయితే అలాంటివి ఏం లేవు ఫ్యూచర్ లో ఇట్లా ప్లాన్ చేసుకోవాలా అని ఉన్నా
ఉమ్ నా కైతే నేను విజిట్ ఓకే అంటే వాల్డ్ ట్రిప్కెల్లాలనుకుంటు ఉన్నారా
అవున టే ద హాల్డే ట్రిప్ ప్ లో అంటే మనకి చీపెస్ట్ ఉన్నాయి హై కాస్ట్ ఉన్నాయి బడ్జెట్ ని బట్టి మనం చూసుకొని వెళ్ళాలి కదండి లైక్ థాయ్లండ్ ఇట్ సైడై తే బాగా తక్కువ అవునం మ్మ్
పోవును ఆ నాకు నేను వెళ్ళిన టూరిస్ట్ ప్లేసెస్ లో నంది హిల్స్ బాయిస్ తం అదే బావుంటది కదా పైన హాల్ పైనకెళ్ళి మొత్తం చూస్తుంటే బా కూల్ క్లైమేట్ లో సూర్యుడు ఆ ఉదయిస్తుంటే బాగా అనిపిచ్చింది అనమాట విజువల్స్ చూడనికి
మ్మ్
మ్మ్ ఆ మీ ఇక్కడ మీ ఫ్రెండ్స్ తో వెళ్ళారని చెప్పారు కదా
అవునండి చాలా సార్లు వెళ్ళాను
నేనైతే వన్ టైమ్ ఎళ్ళినా బా అనిపిచ్చిందండి అది మాత్రం
మ్మ్
పుట్టపర్తికి వెళ్ళారా
ఆ వెళ్ళానండి
అక్కడ మ్యూజియమ్స్ ఉన్నాయి చూసారా
ఆ చూశామండి
మ్మ్ నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడేమో వెళ్ళింటిని కొంచెం ఆ సిక్త్స్ క్లాసి సిక్త్స్ క్లాస్ అలా అనుకుంట అప్పుడెళ్ళిన్నిన్నా ఆరో
మ్మ్ నేను మా మామగారు పెళ్లికి క్కటే వెళ్ళానండి అప్పుడు పుటో
అండ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా తిరుపతిలో అయితే కింద హరేరామ హరకృష్ణ టెంపుల్ ఉంది చూశారా అక్కడ చాలా బావుంటాయండి అసలు కృషుడు రాద్ ఆ అంతా మంచిగ అనిపిస్తుది చిన్న పిల్లలకు అవేషాలు వేసి ఈవినింగ్ టైమ్స్ ప్రశాంతంగా అన్ పిస్తది టెంపుల్ కెళ్తే మాత్
మొన్న రీసెంట్గా కేరళ ట్రిప్ వెళ్ళొచ్చామండి మంచి మంచి టెంపుల్స్ ధన్యఓళ్ళ సమ్ స శబరిమలయి లైక్ సబరిమలయి ఇంకా జటాయు మా ప్లేసెస్ జట్ టాయువు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి ఆ ఆ గర్ద ఎన్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటది అంత పెద్దగా అంత స్టోన్తో అవి చేసారండి
ఉహు నేను తే తే చూళ్ళేదండీ నేను ఫోటోస్ చూస తప్పించి ఎ
హుమ్ ఇంకా ఇది తిరుచందూరు అని సుబ్రహమణ్య స్వామి టెంపుల్ అది కూడా బానే ఉంటుందండి
ఉ
ఉమ్ బానే ఉంటాయండి కన్యాకుమారి మధుర మీనాక్షి ఉమ్ ఇవన్నీ బలన్నా తిరువనంతపురం
ఓకే బాయ్ అ వెళ్ళచ్చార్ నేనయితే ఆస్టల్ కి ఇక్కడికెళ్ళలేదు ఊరికే ప్రతి ఇయర్ అరుణాచలం తప్పించి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇంకా
కేరళలో ది బెస్ట్ పద్మనాబి స్వామి టెంపుల్
అవును మన ఇండియాలోనే బిగ్గెస్ట్ పె బిగ్గెస్ట్ చెప్పలేదని అంటే అది అంటారు
టరీ కీ మిస్టరీ లా అది అది కూడా ఉంది అండి దానికి మెయిన్గా చుప్ అంటే నాగబంధము ఇవన్నీ ఉన్నాయి సెవెన్ డోర్స్ ఉన్నాయి. సెవెన్ డోర్స్ లో ఇంకా టూ డోర్స్ మాత్రం ఓపెన్ చేయలేదు
ఓకే నాకు ఇవెంత తెలియదులేండి ఇంత ఐడియా లేదండి నాకు అసలు టెంపుల్స్ గురించి అసలు
ఆ టెంపుల్స్ లో పెద్ద చాలా సంప బ దాచిపెట్టరండి
ఓకే
నాగబంధం ఉంది అని పురాతన పుస్తకాలు ఇంకా పురాతన మనుషులు చె తరంట ఇప్పటి వరకు
సారా కార్తీకీయ మూవి లో కూడా అంటే ఆ అంటే ప్రతి ఒక్క దానికి సైన్స్ తో రిలేటెడ్ ఉంటది
అవునండి సేమ్ అలానే ఉంటదండి ఇక్కడ కూడా అలానే ఉంటది చాలా కుల్గా గా ఉంటది ద ప్లేసెస్ అని అవి కూడా ఆ చెప్ చేపండి
ఆ అదే కార్తికేయ మూవీలోనూ ఇంకా అలాంటి సీక్వెల్స్ లో కూడా అంటే ప్రతి ఒక్క మనం దేవుడు ఉన్నాడు నే ఎంత నమ్ముతున్నామో దానిక సైన్స్ కూడా అ ఉంటుంది అంటారు కదా సైన్స్ ఉంది అని అంటే లైక్ ఏమంటారు దయ్యాలు భూతాలు దేవుళ్ళు వీళ్ళతో పాటు సాయి దీనికి వెననికి బిహైండ్ గా సైన్స్ కూడా ఉంది అంటారు కదా అది మీరు అగ్రీ చేస్తారా లేక లేకపోతే లేదు ఇది అంత ఏం లేదు దేవుడే ఉన్నారని మీరు అనుకుంటారా
సైన్స్ సైన్స్ ఉంది దేవుడు ఉన్నడు అనుకుంటా సైన్స్ ఉంటేనే దేవుడు ఉంటాడండి ఏదైనా మనం ఒక ఆర్కిటెక్చర్ కాని ఏదైనా తయారు చేయాలంటే ఒక మనిషి ద్వారానే అవుతుంది ఒక సైన్స్ అనేది లేకపోతే ఆ ఆర్ టెక్చర్ అనేది లేకపోతే ఏవి మనతో కాని పని అండి అప్పుడున్న టెక్నాలజీతో ఇప్పుడు పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు ఆ కాలంలో సైన్స్ చాలా అంటే ఒక దారం ఒక పిల్లర్ ఉంటదండి దాని కింద దారం తీసుకొని పోతే కింద ఎటువంటి సపోర్ట్ ఉండదు
అవును ఇది నేను లేపాక్షి కదా నేను కూడా వెళ్ళాను చూసాను ఆ మీరు విజిట్ చేసారా లేపా పక్షి టెంపుల్
ఆ చేసానండి లేపాక్షి అంటే మీకు తెలుసా అండి దాని వెనకాల సైన్స్ తెలుసా అండి దానికి పేరు ఎలా పెట్టారు ఇవన్నీ తెలుసుా
ఆ తెలుసు తెలుసు అది ఫైటింగ్ జరిగేటప్పుడు పు ఇది బర్డ్ కింద పడిపోయింటే గ్రద్ద
ఏం ఫైటింగ్ అండి ఏ దాంట్లో అండి
ఆ అది తెలియదు నాకు అంత గుర్తులేద్ నేను మర్చిపోయాను
రామాయణంలో
అవును అ ఏదో ఫైటింగ్ జరుగుతుంటే మొత్తం మీరే మాట్లాడితే అది కుదరదండి అంటే నేను కూడా మాట్లాడాలన్ ండి కొంచెం ఛాన్స్ ఇయ్యండి యూ డోంట్ మైండ్
చెప్పండి చెప్పండి
అదే నేను చెప్పాను కదా ఇందాక నాకు అంత ఐడియా లేదు బట్ అంత గుర్తు అయితే లేదు అదేదో జరిగేటప్పుడు కింద పడు పోయినప్పుడు లే పక్షి లేపాక్షి అంటే టే అది లేపక్షిగా అసలు లేపాక్షిగా చేంజ్ అయ్యింది అనైతే విన్నాను
లేపక్షి
బిహైండ్ మొత్తం స్టోరీ అయితే నాకు హు ఏక్షక్ట్ యితే గుర్తులేదు
అలా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయంటీ ఇంకా ఈ కాకి రెక్క పడిపోయిన ప్లేస్ కూడా లే పక్షిినే అని అంటారు చాలా మంది
అవునావును మూవీస్ బాగా చూస్తారా అన్ కుంట నేనైతే ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ కూడా బాగా చూస్తాను నార్మల్ రామ్ కొమ్ కక్కకుండా ఇది కూడా బాగా చూస్తానండి నేనైతే
హు
ఇంకా డ్రామాస్ అంతా కూడా చూస్తా అన్నమా ట నేను మంచిగా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఈ డ్రామాస్ నింటంటే లైక్ మన తెలుగు ఒకటే కాకుండా ఇంగ్లిష్ చూస్తా కొరియన్ చూస్త చైనా చూస్త అన్ని కవర్ చేస్తా తెలుసా నేను అస్
మీరు టు థౌసేండ్ టువెల్ యుగంతంమూవీ చూసారా అండి
ఆ లేదనుకుంటా అండి చూడాలి బట్ ఇప్పటికతే చూడలేదు చూడాలండి చూస్తాను బాగుంటది ఆ మూవీ
చాలా బాగుంటది. అంటే ఇలా ఇలా జరుగుతద. ఎట్లా సేవ్ అయితారు? ఎట్లా సేవ్ చేస్తారు. మనుష్ ల్ని లైక్ అండర్స్ సి షిప్స్ గానీ వాళ్ళక పేయసేసేద్ కూడా అట్లా అట్లా. ఒక ఫ్యామిలీని సేవ్ అయ్యేద్ చూపిస్తారంండి. దాంట్లో
ఉహ్ హు అయితే నేను ఎప్ చూడలేదు. బట్ చూస్ స్తానండి. నాకు ఈ ఎం టి మధ్య టైం ఉండాట్ ట్లేదు. అందుకే నేనేం చూడలేకపోతున్నాను. ముందైతే ఎక్కువ్ టైం టుండే ఖాళగా ఉంటుండే. ఇప్ కాబట్టి అన్ని బాగా చూస్తుంటి. చూడాలండి. కానీ ఏం ఇప్పుడు అదే చూడాలి. మీరు చప్ రకద ట్రై చేస్తున్నాను. ఒకసారి ఎలా ఉంది అని చెప్పేసి. మీరు కూడా వేరే కంట్రీది వేరే లాంగ్వేజ్ జ్ ఏమైనా చూస్తారా? ఇట్లా మూవీస్ కానీ సిరీస్, డ్రామాస్ అట్లాగా.
నేను డ్రామాస్ అన్నీ ఇష్టం లేదు. కానీ బాగా మంచి యాక్షన్ మూవీస్ కానీ, లేకపోతే ఏమైనా నాలెడ్జ్ మూవీస్ కానీ అలాంటివి చూస్తానండి.
ఓకే
అన్న నాలెడ్జ్ మూవీస్ కానీ లైక్, యాక్షన్ మూవీస్ కొత్ ఇన్వెన్షన్స్ ఉన్నావి. గానీ లైక్ మూన్ ఫలు ఆగ్ లైక్ ఇంగ్లీష్ మువీస్. అవన్నీ అట్లాంటివ్ చూస్తానండి. నేను
అంటే ఫుల్ ఫైట్ టింగ్స్ ఉంటాయి ఇవి ఆహ్ జాకిఛాన్ అట్లా!
దాన్ జాకి చాన్వి కాదండి. కొద్దిగా అంటే రెడ్. సి. అంటే ఆపరేషన్ రెడ్. సి. ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. చానా మూవీస్ ఉన్నాయి. అవి ఒక డిఫరెంట్ కల్చర్ ని
ఓకే నాకైతే ఐడియా అయితే లేదు కాని! బట్ నేను ట్రై చేస్తాను. చున్నీకి
డిఫరెంట్ కల్చర్ ని హ్మ్ మనకి తెలియపరుస్తాయి అండి.
ఆ అదేది అంతే లేండి ఒకోక్క రీజన్ లో ఒకొక్క ఒక లాగా ఉంటారు వాళ్ళ
హ్ అంటే ఇట్లా వస్తే ఇలా ఎట్లా చేయాలా ఎలా వస్తే ఎలా ఉండాలి. ఎలా మనం ముందుకు ఏళ్ళలీ అన్నీ అలాంటివి జరగవు కాకపోతే స్పైడర్ మ్యాన్ ఇవన్నీ ఉంటాయి. కదండి మీరు చూసింటారు లైక్ స్పైడర్ మ్యాన్ గని
స్పైడర్ మ్యాన్ కూడా నేను చూడలేదు తెలుసా హ్యారీ పోట్ టార్ కూడా నేను పం చూస్తాను అంతే మిగతా చూడలేదు చూడాలి.
లో సైన్స్ ఉంటుంది కదండి.
అవునవును హ్మ్ హ్ హు చూడాలండి. అయితే చూస్తాను డెఫినెట్ గా అంకేంటండి ఏమన్న విశేషాలు ఇం ఏమైనా ఉన్నాయా
ఎమ్ లేవండి. చెప్పాలి మీరే లైక్ ఈరోజు ఇంకా టూ డేస్లో మన దురంధర్ టూ
అవును నైన్టీంత్ మార్ ర్చికి రిలీస్ అవుతుంది ఆవును విన్నన్
ఆ దురంధర వన్ చూసారా అండి. ఆ అవునండి చూసానండి లైక్ అలాంటి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి.
బట్ ప్యూర్ హిందీ ఉంటది. నేను హిందీ వర్షం చూస సార్ మీరు ఏ వర్షన్ జుసారు.
నేను తెలుగు వర్షనే జుస్తా ఐ లైక్ తెలుగు అండి.
ఓకే నేను అది ఒరిజినల్ హిందీ కాబట్టి నేను అది ఒరిజినల్ హిందీ లోనే చూస్ అండి అది మొత్తం సం టోటల్ ప్యూర్ హిందీ పాకిస్తాని హింది ఉం టే కొంచెం టఫ్ అనిపించింది. బట్ అర్థం చేసుకున్న
అంటే మనకి